ఆ ఆ చెప్పు
ఓహో అట్లా మాట్లాడినాకనే తర్వాత మొత్తం తెలుసుకున్నాకనే అయ్యా ఏదైనా మాట్లాడవచ్చు అనంటే అప్పటి నుంచిలడలడ వాగడం స్టార్ట్ చేస్తా
మనక ఒక టైం ఒకటే కదా టైం ఒకటైతే అయిపోయినట్టే కదా
ఒక టైమ్ తోనే మనకు స్పెండ్ కావాల్సింది మొత్తము
ఇంక మా వాళ్ళ ఏం లేదు ఏమనా నమస్కారం అండి తినరా అండి ఏం కురండి ఎందండి ఏద సొల్లు మాట్లాడండి ఇక వాళ్ళతో మాట్లాడాలంటే నా తలక పోతంది ఇక్కడ ఏళ నీ వాళ్ళది ఏం మాట్లాడరు దేవుడ టైం ఎప్పుడైపోది టైం ఎప్పుడయిపోదారో ఊరుగా సెల్ చూసుకోవడం
ఇప్పుడు నీకు లెవెన్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ చేస్తున్నా నేను కాల్స్
మ్మ్
ఇంకా అప్పుడు అక్క
వేలిది
ఆ ట్వెల్వ్
అట్ట కాకుండా మంచి వస్తాంది జీరో కూడా వడకుండా
ఆ జీరో కూడా పడతలేదు మళ్ళీ మంచి వస్తుంది అదే మొన్న విజితుని మాట్లాని రోజు చుక్కలు కనపడ్డాయి నాక క ఫోన్ ప్రాబ్లమ్ నీ ఫోన్ ప్రాబ్లం అని ఇద్దరం కొట్లాడుకునే జరిపింది ఒసేయ్ బండదాన బే ఒసేయ్ బండా ధన నేను తి పెట్టుకున్నాం కాసేపుయ ఇగ ఆగేమ నువ్వు చే నీ ఫోన్ ప్రాబ్లమే అని నాను అంటది అరే నా ఫోన్ నా ఫోన్ ప్రోబ్ బ్ం కాదే నువ్వు చేస్తా అంట నే లిఫ చేసినా నువ్వు మాట్లాడకపోతే నాదేం తప్పు ఉంది అందులో అని నేను
హ్మ్
ఇంకా అక్క ఇంకేం చేస్తాలు
ఇంకా ఏమున్నది ఇగా చెప్పేది అంతే
టెన్త్ హ నేను డిగ్రీ అక్క
మరి ఏ జాబ్స్ ఏం లేవా
జాబ్స్ అంటే ప్రసెంట్ అయితే నేను ఏం చెయలేదు అక్క నార్మల్ గా అప్పుడు కానిస్టేబుల్ కి వేస్తే ఓ ఫైవ్ మార్క్స్ తోని పోయింది
ఆహా
నే అంతే సైలెంట్గా ఉన్నా
అంటే ఒకసారి అయిపోయిందని ఇట్లా సైలెంట్ గా ఉండదు ఏమైనా ఈ మళ్ళీ ట్రై చేయండి
ఆస్తలేవు కదా ఇప్పుడు నార్మల్ గా ఆశా వర్కర్ పోస్ట్ కోసం చూసిన అవి కూడా ఏం లేవు ఇప్పుడు అంగడన్ వాడి టీచర్ కూడా చూసినా ఏం లేవు నార్మల్ గా
హ్మ్
ఏవో అవి కొన్ని కొన్ని వాటికి చూసినలేగాని ప దేనికి వర్కౌట్ కాలేదు పోనీ అనీ సైలెంట్ గా సైలెంట్ గా ఒదిలేసిన ఏం చేయను ఇగ
హ్మ్ ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళి అయినాక ఇంట్రెస్ట్ ఉండదు అసలే ఇక పిల్లలు పెళ్ళి కాంగానే పెండ్లి పెండ్లి అయిపోయినాక పిల్లలు పిల్లలనీ సవరించుకునేదే సరిపోతది
ఇగ మళ్ళీ నేను అందులో ఒకటి ఏంటిదంటే నా డిగ్రీ లో ఒకటి బ్యాక్లాగ ఆగిపో పోయిందనమాట ఒకటి కెమిస్ట్రీ అన్నిట్లో ఫ ఫిఫ్త్ సెమ్స్ వచ్చినాయి కదా ఇంక ఇప్పుడు అందులో ఫిఫ్త్ సెమ్ క్వాలిఫై మళ్ళా పాస్ అయిపోయిన సిక్స్త్ సెమ్ లో ఒకటాగిపోయింది అన్నమాట సబ్జెక్ట్ డిగ్రీలో ఒకటి రాస్తే డిగ్రీ మొత్తం కంప్లీట్ అయినట్టు మళ్ళ సర్టిఫికెట్ తీసుకున్నా నార్మల్ గా ఏమైందని అంటే ఇప్పుడు అది రాయ రాయనికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్
అదే ఇంట్రెస్ట్ పోయిందంటే ఇక చేయలేం ఏదైనా
రాయి రాయని మా ఆయన అంటాడుగానీ నేను కాలేజీ లో వన్ ల్యాక్ కడితేనే ఆ ఎగ్జామ్ రాయనిస్తారు అంటున్నారు
అమ్మో ఆ
వన్ ల్యాక్ అంటే నాకు ఫస్ట్ నేను కమ్మమ్ల చేసినక్క డిగ్రీది ఖమ్మం లో చేస్తే తే ఖమ్మం లో ఏమైందనంటే ఆడ నాకు హెల్త్ బాలేక మళ్ళీ హాస్టల్లో ఉంటే ఫుడ్ పడలేదు ఆనుంచి ట్రాన్స్ఫర్ మన హనుమకొండ కి పెట్టించుకున్నా హన్మకొండ కి పెట్టించుకుంటే వన్ ఇయర్ మళ్ళీ వేస్ట్ అయిందనమాట
హ్మ
వేస్ట్ అయినాక మళ్ళ చేసినాక ఏమైందీ అక్కడ నేను గోర్మెంటు కాలేజ్ లేదంటే ఉమెన్స్ కాలేజ్ లో చేసింది అనమాట
హ
కెళ్ళినా అనమాట అందులో కెళ్ళినాక నేను స్కాలర్షిప్ కు తమ్ము పెట్టినా
హూ
తంబు పెట్టడం వల్ల కాలేజ్ స్కాలర్షిప్ అనేది వాళ్ళకే వెళ్ల్పోయింది అనమాట అట్లా త్రీ ఇయర్స్ రాదు అని చెప్పేసరు అనమాట ఈ ప్రైవేట్ మళ్ళ ప్రైవేట్ కాలేజీ లో జాయిన్ అయినాక రాదు అనంటే మరి ఎట్లా అనీ అంటే మూడు సంవత్సరాలకి కలిపి పి లక్ష రూపాయలు కట్టాలి అని చెప్పేసిండు అనమాట ఆయన మేము మంత్లీ మంత్లీగా వన్ ఇయర్ ఒకసారి కట్టుకునేదైతనో బాగుండు మేము త్రీ ఇయర్స్ ఒకేసారి మాట్లాడుకునేసరికి అది ఎఫెక్ట్ పడింది దనమాట
ఆహా
ఏ ఇయర్ ది ఆ ఇయర్ కంప్లీట్ చేసేటట్టయితే బాగుండు మా నాన్న ఏం చేసిండంటే తెలివితోని నార్మల్ గా కాలేజీ అయిపోయినాక సర్టిఫికెట్ తీసుకుపోయేటప్పుడు అప్పుడే డబ్బులు పే చేస్తాను మా నాన్న రాపించుకున్నాడు అట్లా
ఆహా
అట్లా చేయడం వల్ల అది నేను బ్యాక్ లక్ అవడం వల్ల ఇప్పుడు డబ్బులు కడతానికి కూడా ఛాయిస్ లేదు అనమాట ఎందుకంటే నాకు ఇన్ని రోజులు గ్యాబ్ వచ్చింది కదా అక్క మళ్ళీ మధ్యలో గ్యాబ్ రావడం వల్ల డబ్బులు కట్టేసి ఎగ్జామ్ రాయి అంటునారు అనమాట హలో
ఆ
ఆ గ్యాబ్ కంప్లీట్ చెయ్యనికి ఎగ్జామ్ ఫీజు లక్ష రూపాయలు కట్టి ఆ ఎగ్జామ్ పీజు కట్టి రాయాల అంటున్నా అది అన్నమాట
వామ్మో మనం చేసే జాబ్ ఏమో గానీ ఈ లక్ష రూపాయలు ఏడ తే
ఆ ఏ లక్ష రూపా రూపాలు ఏడ తీసుకత్త నేను చేసుకుందే పేద పేదోన్ని పేదోన్ని చేసుకోన్నాక పేదోని కానుంచి లక్ష రూపాయలు తీసుకస్తే అది నేను రాసినాంక పాస్ కూడా కాకపోతే నా బూరు పీకి చారు గాత్తారు ఎమ్మటే అని సైలెంట్గా ఉండి పోయిన ఆ లక్ష రూపాయలు వద్దు ఆ చదువు వద్దు చదవ చదివినా గా డిగ్రీ సాల్ తి అది ఇది అని అనుకున్నా ఆ ఇగ సర్టిఫికేట్ కావాలి ఏదైనా స్కూల్ ఇప్పుడు నార్మల్ గా స్కూల్లో అంటే ఆస్తి అంటే అక్క రెండు ఎకరాల పొలం ఉంది అన్నమాట వీరు ఇద్దరు అన్నదమ్ములు ఇగ అంతే ఇగ అంతకు మించి మాత్రం ఏం లేదు ఇగ
అంటే పేదోళ్ల చిన్నోళ్ళ మీరు
మేమే పెద్దోళ్ళము
అంటే మీ మర్ది కి ఇంకా పెళ్ళి కాలేదా
ఆ పెళ్లిగాలే ఆయన జాబ్ చేస్తుండు అక్క హైడ్రా లో వచ్చింది మొన్న రీసెంట్ గా ఆయనకి
హుహు
మొన్న రేవంత్ రెడ్డి బెట్టిండు గా హైడ్రా
ఆ ఆ
అందులో వచ్చింది అనమాట మొన్న నార్మల్ కానిస్టేబుల్ కి ఎంప్లిక్ అయే వాళ్ళు ఫోర్ మార్క్స్ త్రి మార్క్స్ తోని అర మార్కు వన్ మార్కు తోని కట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ ఇచ్చిళ్ళు అనమాట అంటే గవర్నమెంట్ ది
ఆహా
ఆ అది వచ్చింది అనమాట ఆయన చేస్తున్నారు ఆయన ట్వంటీ ఫైవ్ వస్తానై మంత్లీ
మరి మీ అయన ఏమ్ స్టడీ
మా ఆయనది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది అక్క
ఆ డిగ్రీ కంప్లీట్ అయ్యి కారు నడుపుతుండా ఆయన కూడా ఏదైనా జాబ్ చుసుకుంటే అయిపోవు కదా
ఆయన కు జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం అన్నమాట డ్రైవింగ్ ఫీల్డ్ కు వెళ్తా అని వెల్ లీపెండు తనకు ఎన్ ఐ టి ఎన్ఐటి చేసినాంక మళ్ళీ డిగ్రీ చేసిండు అక్క ఆయన
ఆహా
డిగ్రీ చేసినంకా పెళ్ళి అయితాదని పుల్ ఉన్నాయి ఆయనకు చేైనికి గట్లనే చేయినికి ఇంట్రెస్ట్ లేదట డ్రైవింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందట కారు నడపడం కారు నడపుతా అని వెళ్ళిపోయిండు అనమాట ఇప్పుడు ఆయనకి ఏటూ పోయినా నెలకి ట్వంటీ, ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు మంత్లీ
ఉమ్
ఫోను నేను ఒకని కింద చేయడం ఎందుకు నా కారు నేను తీసుకొని నా కారు నేనే నడుపుకుంటా అని మాట్లాడుతుండు ఇగ చెప్పేట అక్క
ఇప్పుడు ఒకలా కిందికి పో
మాదే ఉండక్క మాదే ఉంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అమ్మేసినాము ఇప్పుడు వన్ మంత్ వన్ ఇయర్ కాంచి వాటేటోలు కింద చేస్తుండు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వెహికల్ తీసుకుందాం మని చూస్తున్నాము ఏప్రిల్ లాస్ట్ వీక్ అ ఫస్ట్ ఫస్ట్ వీక్ అన్న తీసుకుందాం అనుకుంటున్నాం ఇక
ఎప్పడికి అట్లా అనుకోవద్దు కదా ఒకల కిందికి పోతామానే ఏనాడూ అనుకోవద్దు
అనుకోవద్దు కాకపోతే మా ఆయన అట్లా అనుకుంటారు ఏమంటారు కదా కొంచము ఉంటది కదా కులాని కింతాని గర్ర ఆ గర్రా కొంచెం ఎక్కువ ఉంటది అనమాట వీళ్ళకి మాది మేమీ తింటాం కదా వేరేటళ్లు ఇంటి పోము కదా అంటే ఏ అవసరం ఎట్లా వస్తుందో తెలియదు కదా మనకి
అవును కదా
అన్ని రోజులు మనయే కాదు కదా వాళ్ళు అట్లా అనుకుంటారు ఇక అట్లా జరిగిపోతది
అంటే మరి వ్యవసాయం కూడా మీరే చూసుకుంటరా
వ్యవసాయం అంటే నార్మల్ గా మామయ్య లేడక్క అత్తమ్మ ముొక్కతే అనమాట
ఉమ్మ్
అయ అత్తమ్మా నార్మల్గా బయట పనుల ఇట్లా పత్తి ఏరాడము ఇట్లా వేరే వేరే వాళ్ళలకు దగ్గరికి వెళ్తుంది అనమాట
ఆ
ఉ అది ఆ యా వానకాలం చేస్తే మొన్న వర్షానికి బాగా వచ్చి కొట్టుక పోయింది ఇ
ఉహు
కొట్టుకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళా వాన ఎండాకాలం చేయలేదనమాట
ఆ
మునాభాకి ఇచ్చేసి ఎండాకాలం మేమల్ల వానకాలం కూడా మునాభాకి ఇస్తారు కావచ్చు మళ్ళా ఇద్దరు ఇక్కడకి ఉంటే వాళ్ళిద్దరు చేత కాదు మళ్ళీ వ్వెవా వ్యవసాయం పనులు
ఇప్పుడు తమ్మునికి జాబ్ ఏ అన్న పని చేేస్తాడు ఇక వ్యవసాయం చేసేది ఎవరు
ఆ వ్యవసాయం మందు కొట్టాలన్నా మళ్ళా కూలి మనిషిని పెట్టాలి వాళ్ళు మళ్ళీ పొలాన్ని చూసుకోవడానికన్నా మళ్ళీ అక్కడి నుంచి రావాల్సిందే వాళ్ళు
మ్మ్
ఇది రాదు ప్రత్యేకంగా లీవ్ పెట్టుకని రావాలంటే ఇ దానికి రాలేము అని వేరే వాళ్ళకు కవులు ఇచ్చేసిళ్ళ మునాభకి ఇచ్చేసిల్లు
ఉహు
ఉ
చెప్పండి ఇంకా ఏంది విశేషాలు
మీరే చెప్పాలక్క
పసుపు గట్లేయరా అక్క మీ దగ్గర
ఆహా అంటే అంతకు ముందు వేసేది కాని ఇగ ఇప్పుడు అన్నిీ పొలాలే చేసి రు పత్తులు కూడా చాలా తక్కువ మిర్చి తక్కువేనే
అసలు ఈ సారి మిిర్చికి బా రేట్ ఉంది అం
అది తక్కువ కదా ఈసారి మిర్చి ఎక్కువ శాతం పెట్టాలే మిర్చి అయినా పత్తి అని ఈసారి తక్కువ పెట్టటిారు కాబట్టి రేటు బావుంటది అన్నట్టు
మొక్కజొన్న అయితే వెయ్యి రూపాయలకు క్వింటాల్ పోతున్నాయ్ ఆట అసలు అన్ని మొక్క జొన్నలే మా దగ్గరనే
ఆ మా దగ్గర మొక్కజొన్న కూడా వేరు ఎందుకంటే కోతులు ఇప్పుడు అడవి జంతువులు ఇట్లుంటాయి కదా
అవునవును
క్కజొన్నయ్యరు పల్లికాయ ఏయ్యరు పల్లికాయ వేసినంటే పచ్చిగా ఇక ఎంత కాపల కాస్తాయి